హలో హలో
ఫ్లిప్కార్ హలో వినిపిస్తుంది నేను ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ పెట్టుకున్నా
ఏం పెట్టుకున్నావు
చెవుల్లో పెట్టుకుండేవి
బట్సా
ఇందకే వచ్చినయి్
బాగున్నాయా
ఉ బాగున్నాయి
ఇంకేం లే పండగ
ఏం పండగ ఏమోమ్మ ఏం చేస్తాం కాదు
హు
నేను బ్లాంకెట్స్ తెచ్చుకున్నా నైట్ డ్రెస్సెస్ తెచ్చుకున్నా బయటికి పోయింటి
ఏడికి పోయింటివి
విష షల్ మాటకు పాయింటిమీ తెచ్చుకున్నాం
ఇంకేం లే నీ మంచి మంచి పనులు చేస్తానవు తే
డబ్బులన్నీ ఖర్చు చేసే పనులే మనం చేసేవి
అయయినా చేసేవాళ్ళు ఉండాలి కదా
చేసేవాళ్ళుండాలంటే కొన్ని కావాలంటే కొన్ని వదులుకోవాలంతే
ఉహు
మనం పని చేసేది మన బతుకు కోసమే కదా చేసేది
అంతేలే
హ్మ్మ్ నీ దగ్గర కోటి రూపాయలుండి నీ సంతోషం లేకపోతే వేస్ట్ నన్ను అడిగితే
కోటి రూపాయలు ఉండేదాన్ని అయితే అసలు జాబే చెయ్యనులే గానీ
నీ దగ్గర లక్ష ఉన్నా కూడా నీకు సంతోషం లేదు అంటే ఏం చేస్తావు
అట్లాటోల్లని ఏమి చేయలేం
నాకు డబ్బు ఇంపార్టెంట్ కాదమ్మా నా హ్యాపీనెస్ ఇంపార్టెంట్
ఎంజయ్ పాండగో
ఓకే
ఏమి ఇంకా స్పెషల్ నేను ఈరోజు మా ఈడ కొత్తగా వచ్చిన ఆంటీ మీద కంప్లైంట్ ఇచ్చినా
అవునా ఏమి
అమ్ సరిగ్గా చెయ్యట్లా నాకు కోపం వచ్చింది చెప్పేస
హ ఏమన్నారు మీ హాస్టల్ల్లో
ఈ ఒక్క రోజు ఉండ మరి రేపు చేస్తాంమనం
ఈ ఎందో ఏమో ఈ ఎల్పిజి గ్యాస్ ప్రాబ్లమ్ ఎందుకుచ్చ వచ్చి వచ్చిందో వీళ్ళు అడ్వాంటేజ్లు తీసుకుంటున్నారు
తీసుకుంటున్నారు అంటావా అంటావామ్ మన్నరకం అంట ఏంద చూపించేస్తున్నారు
మా హాస్టల్లో అయితే ఘోరం ఉదయం రైసే మధ్యాహ్నం రైసే నైట్ రైసే
మీకు అదన్నా చేసి పెడతాను మాకు చచ్చిపోయిన కూరలే పెడతాము
ఆమె నైట్ రైస్ ఉంటది చూడు అది టమోటా రైస్ చేసి పెడుతు తానికి ఏం చేసిది
టాలెంట్ ఎక్కువ అయిపోయింది ఆమకు ఇట్లాంటి వాళ్ళు పీజీ పెడితే బాగాద్ ఒకే సార్
బతికేస్తారా బతికేస్తారా అమ్మ మనం చచ్చిపోతాం
మనం చచ్చిపోయాక వాళ్ళు పీజీలు పెట్టుకుంటారు
దాని బదులు బయట రూమ్ తీసుకుండేది మేము
ఏమో మా వాళ్ళు వస్తారంట వస్తావా అప్పుడు
మీ వాళ్ళ వస్తే వస్తా కానీ నా రూమ్మేట్ వస్తే నేను రానమ్మా
నీరుూమెట్ రాదులే
ఆ ఎందుకంటే ఇప్పుడు మన ముగ్గురం ఆ ఏమని
ఆహా మా వాళ్ళు అడిగారు
ఒకే
ఖాళీగానే ఉంటా కదా చేసి పెడతాను మీరు ఆఫీస్ కి వేస్ండి
హమ్
జస్ట్ పీజికి ఎంత ఇస్తారో అంత రెంట్ క మూడు వేలు అట్లా కట్టుకొనేసి రెంట్ కి మిగతా అది మూడు వేలు కట్ల ఏమన్నా ఇంట్లోకి సామాన్లు తెచ్చేస్తే నేను చేస్తా ఉంటాను
ఉ అంతే లే ఉగానే ఎల్లా ఎక్కువ పడుతది అంత తే రెండో నెలల నుంచి తక్కువే పడుతుంది మకి
ఒకసారి అడుగు అంటే నేను చెప్పిన తను ఇంకొక అమ్మాయి నా ఎదురు బిడ్డ అమ్మాయి మాక్సిమం వస్తారు
ఆ
నా పక్క నుండే వాళ్ళు వాళ్ళు రారలే అని చెప్పతున్నా
బాలకి ఫ్రీడ్ ఉండాలమ్మా మనకి ఫ్రీడమ్ అవసరంలా మనకి మంచి ఫుడ్ ఉండి
అ నీట్టు చేసది అయితే ఎట్లా కావాలంటే అట్లా చేసి పెడుతది ఆ ప్రశాంతంగా చేసి పెడుతుది ప్రశాంతంగా తిని ఉండదు వచ్చను నేను కూడా సరేలే అడుగుతలే నువ్వ వచ్చేసరికి టైమ్ పడుతది కదా కావాలంటే మేమే రూ రూం కూడా చూస్తాంలే అని చెప్పినా
ఊ ఊ
సరేలే అనింది
అంతేలే ఇట్లా మీ అక్క పిల్లలు ఉంటారు కాబట్టి సాటర్డే సండే బావుంటాది చూద్దాం మంచివి యాడనా దొరికితే
లేదు ఖచ్చితంగా నువ్వు వస్తానంటే రమ్మంటా నేను కూడా
నేనేం వస్తా నేనైతే పక్కా
ఊ ఇంకా మా బావ ఐ తో ఉండడులే
అవునులే అదే మీ బావ అక్కడికెళ్తాడు కాబట్టి మనకేం ప్రాబ్లం ఉండదు
ఒకవేళ ఇంటికి వచ్చినా బావ ఇంటి దగ్గరే ఉన్ టాడు అక్క నేనే ఈడ
ఊహూ
తోటలు ఇంగ వీ మనం వీకెండ్స్ లో పడు మనం ఇంటికి వెళ్ళిపోతాం కాబట్టి వచ్చినా ఇబ్బంది ఉండదు వచ్చినా గానీ ఏముందిలే మనం నై చిప్ వెళ్ళిపోతాం గినిష్
ఆ వాళ్ళు వాళ్ళు ఉంటారు మనం మాట పంగదా
ఆ
చూద్దాం ఎట్లా జరుగుతుందో ఇవి మా ఆఫీస్ లో ఏంది డిస్టర్బెన్స్ వస్తుంది
ఏం లేదు మా రూమ్ లో పా వచ్చింది
అవునా ఇదేంటి ఎక్కువ ఏమంటరు చ్చా ఏదో మరిచిపోతీని
ఏమంటారు.
ఏందో మర్చిపోయిన నేను
కాదు కొంచెం డోర్ అంటే అది
థిస్స్ సౌండు ఉమ్ నువు చిన్నగా మాట్లాడు
ఓకే చెప్పు
ఇదేంది ఏన్
ఏం గావాలి.
పుత్తది సన్ తోమ్ వకుల్ మతి మరపు ఎక్కువ వస్తాంది ఈ మధ్య
అవు నువ్వు బేల్పూరి చేసి పెడతా అన్నావ్ పెట్
ద్యా యా
ఏమై ఏమైంది.
మతిమారుపు మతిమారుపు
నీకు మతిమరుపు కొచ్చింది కరెక్టే నువ్వు బేల్పూరి చేస్తాన్నావ్ చేసినావానీ అడిగిన
ఇప్పుడు ఇంతకుముందే తిన్నాము. ఇంకప్పుడే అంటే కొడతారు మా వాళ్ళు
చేసి పెట్టేసేయ్ సచ్చిపోని అందరు
చేస్సాం చేస్సాం కొద్దిసేపు ఒక టెన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ తర్వాత చేస్తా.
ఓ నువ్వు పంపించేది లేదు నేను తినదిలేదు.
ఏమిఅట్లాంటావ్ అంత మాట అంటివి నా గుండెకాయ్ దెబ్బతిని
హిందీ
అంత మాట అంటివి నా గుండెకాయ దెబ్బ తినింది.
అవునువున్న మాటే అన్నాను. నువ్ పంపించాలి కదా!
పంపిస్స ఏమి యా మీ హాస్ స్టల్ అడ్రస్ పంపియ్ నాకి
పంపిస్త పంపిస్తాలే
ఉమ్ నెక్స్ట్ మీనిట్లోనే చేసేసి పంపిస్త హ్మ్ ఇంకా
బెడ్డు మీద బట్టలు వేస్తావంట కాదు. బెడ్డు మీద బట్టలు వేస్తావంట మడతేయ్యవంట ఆ బెడ్డు గలళ్ళస్తే ఊరుకుంటారా ఏంది?
ఎవరు నింది
ఎవరుంటారు వస్తా ఉంటాయి ఇన్ఫర్మేషన్స్
ఆ నీంది
ఏ దేవరన్నారు
నేనేఏం అట్లా చేయనే
అవునా మళ్ళీ కాల్ అయిపోయిన తర్వాత ఒకసారి నీ పక్క రూమ్ పోయి
ఆ ఆడా అద టైం లేదు మాకి
ఆ ను్ ఫుల్ బిజీ కదా మర్చిపోయినా మీే అంత బిజీ పర్సన్ ఎవరు ఉండరు
పోతానమ్మే
అంత బిజీ అయితే ఎట్లా మరి
నా క నిద్ర ఒకటి ఉంటే చాలమ్మ ఏం అవసరం లే
కొడతారు
నిద్ర ఆ జాబ్ తిండి కూడా కాబట్టదు తిండి కొంచెం
హ్మ్
హ్మ్ నా తిండి కోసమే జాబ్ చేస్తున్నా లేకపోతే నాకు అవసరమే ల్యా నా సాటిస్ఫాక్షన్ కోసం సంలే
అట్లా చెప్పు ఇంట్లో వాళ్ల తిండి పెట్టలేదని అనుకున్
అదే అందుకే అందుకే అంటాండేది మా వాళ్ళు ఏమి ఇప్పుడే వచ్చేయ్ అంటారు నాకు సాటిస్ఫాక్షన్ ఉండద్దు
ఆ
హ్మ్ సెల్ఫ్
సెల్ఫ్ సటిస్ఫ్యాక్షన్ దట్ ట్ ఈజ్ కాల్డ్ యూ నీడ్ సెల్ఫ్ సాటిస్ఫ్యాక్షన్
హా కా అవును కావాలా హ్మ్ ట్రిప్ మళ్ళీ ఆఫీస్ పోవాలా
కాదు పోవద్దు కూర్చో శాలరీ వాళ్ళే ఇస్తారు
హ్మ్ వాడు మొన్ననే చెప్నాడు ఫ్రైడే నే ప్రతి ఒక్కరూ ప్లీజ్ అం దరు రండి ఆఫీస్ కీ మండే క్లైంట్ ట్రైనింగ్ ఉంది అని వాడి కోసమైనా పోవాలా
కోసం పోతున్నావంటే నీ జాబ్ కోసం పోవట్లా నువు
అంటే ట్రైనింగ్ ఈజ్ ఇంపా ర్టెంట్ ఇంపార్టెంట్ కాబ ట్టె వెళ్తున్నా
కే
హ్మ్ ఎందుకంటే మళ్ళీ ఎవడు హెల్ప్ చేయరు ట్రైనింగ్ లో వింటేనే మనకి అరకొర వినిపిస్తాది అదేదో అర్థమైతాది హ్మ్ అందుకే ట్రైనింగ్ అయిపోతే మేలు కదా మాకేమో చెప్న్‌రు మాకు నో ఆథరైజేషన్ మీదబా చెస్ తరు అని మొన్న ఫ్రైడే
నో ఆథరైజేషన్
ఆ మా వర్క్ కంపెనీలో ఆ వర్క్ ఉంటది లే
ఊహు
అట్లాంటిది ఉంటది అని చెప్న్నరు సోమవారం ఏం మళ్ళా ఏం ట్విస్ట్లు ఇచి చస్తారో ఏమో ఉ ఒక రోజు ఒకటంటారు ఒక రోజు ఇంగొటి అంటారు ఏం చేసి ది సావోచ్చింది మా వాళ్ళతో కానీ మా టీఎల్స్ ఏమో మంచొల్లూ లీవులు అడిగితే వెంటనే ఇస్తారు
అలా చెప్తే ఎట్లా
లీవ్స్ అడిగితే వెంటనే ఇస్తారు మళ్ళా సపోర్ట్ బానే ఉంది అనిపిస్తుంది నాకుప్పటికీ
సపోర్ట్ ఇచ్చి తర్వాత లీవ్స్ క్యాన్సిల్ చేస్తారా ఏంది
అందరికి లీవ్స్ అయితే ఇచ్చారు ఫస్ట్ మళ్ళీ క్లైంట్ ట్రైనింగ్ వాల్
అంటే మీరు బాధ పడకుండా ఫస్ట్ లీవ్స్ ఇచ్చారు తరూవాత క్లైంట్ ట్రైనింగ్ ఉందని చె
ల్ వాళ్ళకే తెలీదు వాళ్ళ ముందే చెప్పారు మేబి క్లై